ఆ బాగున్నారా అం
బాగున్నా మీర్ బాగున్నారా
హమ్
ఏం చేస్తున్నారు
ేం లేదండి ఇప్పుడే మేము అట్లా బయటికి వెళ్ళసి వచ్చాము
మీ పిలారంండి ఖాళీ అండి ఇప్పుడే వర్క్ అయిపోయింది కూర్ తిన్నాను
షాపింగ్ షాపింగ్ కేల్లేసి వచ్చాం అట్లా చాలా రోజలు అయితుంది షాపింగ్ చేయక అట్లానే ఇక బయట కూడా కొంచెం ఫుడ్ తినేసి చాలా రోజలు అవుతుందని బయట ఫుడ్ తిన అని తినేసి వచ్చాము
ఎం ఫుడ్ తన్నారంండి
అదంకళా వాయిస్
ఏం ఫుడ్ తిన్నారు
ఆ పనీపూరి తిన్నాము
ఏ అవునా
హమ్
బాగుంటుంది అది పానీపూరి నాకు ఫేవరెట్
టేస్ట్ బాగుంటుంది అదే చాలా వరకు తక్కువ నిన్ను ఎక్కువ తినను జంక్ ఫుడ్ ఎప్పుడన్నా ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు మాత్రం తింటూ ఉంటాను అది కూడా అన్నీ కాదు లైట్ పానీపూరి అది కాకపోతే ఉమ్ సమోసా అట్లాంటివి తింటాను మని మర ఓవర్గా ఏం తిినను మీరు బయటికి వెళ్ళినప్పుడు ఏమన్నా జ అట్లా తింటారా
ఆ తింటామండి పానీపూరి షవర్మ మోమోస్ అట్లా అప్పుడప్పుడు మా అన్నయ్య వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు తినిపిస్తా ఉంటారు
ఇ అండి చాలా వరకు ఫ్రైడ్ రైస్ నూడిల్స్ మంచి
ఇగ ఫైడ్ రాైస్ ఎక్కువ అవి తినట్లు ఎందుకంటే దానిట్లో సాసెస్ అవన్నీ ఎక్కువ హార్ట్ చేసి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఏ హెల్త్ ఇష్యూస్ వ ని అవాయిడ్ చేస్తున్నాను ఇో మోషన్స్ గానీ వామిటింగ్స్ గాని
టెస్ట్ని సాల్ట్ ఎస్తారు
సాస్స్ సాల్ట్స్ వేస్తారు
బ్లాక్ సాల్ట్ టేస్టింగ్ సాల్ట్స్ అవన్నీ వస్త
ఇ సాస్స్ సోయా సాస్ చిల్లీ సాస్ అవంతా హెల్త్ అంతా మంచిది కాదని అవి అవాయిడ్ చేస్తా
అది కూడా ఎక్కువ కదద్దాము చాలా వరకు అది తిన్నాము తింటే పానీపూరి లేదా సమోసా ఎప్పుడన్నా చాట్ అంతే ఇంకా అది కూడా ఎప్పుడన్నా ఒకసారి అనీ కొంతమంది అంటే మేము నా స్టడీ టైమ్ లో మా ఫ్రెండ్స్ ఇప్పటికి అసలు వాళ్ళు వీక్ లో త్రీ ఫోర్ టైమ్స్ ఫ్రైడ్ రైస్ అని నూడిల్స్ అని అబ్బో ఘోరంగా తింటారు
ఇప్పుడ ఒకప్పుడు బాగానే తినేది కాలేజ్ టైమింగ్ లో కానీ పడట్లేలే బాడీకి వ స్ కానీ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కడుపు నొప్పి కడుపులో మంటగా ఉండడం దాని వల్ల అవాయిడ్ చేసేసా దాని వల్ల ఫేస్ అంత కరబ్ కావడం పిం కావచ్చు ఈ
ఆ ఆయిలీ ఫుడ్ కదా మొత్ మొత్తం అవి
అ ఓల్ చేసి
ఆ అ మొత్తం ఆయిల్, మళ్ళీ అంత వాళ్ళు ఎంత నీట్గా హైజనిక్గా ఉండదు వాళ్ళు చేయడం.
ఉమ్
దాని వల్ల హెల్త్ ఇష్యూస్ గుడ వస్తా ఉంటయి, ఆ ఫ్రెమ్స్ కి అబ్బా వీక్ లో త్రీ టైమ్స్ అట్లా తింటరు, వామ్మో నేనైతే ఇంత వరకు ఒక్కసారి గుడ తిన్నికి చూల్లె, మా అమ్మకి ఇంట్లో